దోస హలో నా
హలో నమస్తే బ్రో
ఆ నమస్తే అన్నా బాన్నరా
ఆ బాగున్నాం బ్రో మీరు బాగున్నారా
ఆ మేం బాగున్నాం నా
ఏం జేస్తున్నారు ఈవినింగ్ కి అలా వాకింగ్ వెళ్లి వచ్చా రూమ్ కి
అవునా ఇబ్బుడే టీ తాగతన్నాం నా
ఓకే బ్రో
అవునా మధ్యానం ఏం తిన్నారునా
మధ్యానం గోబి రైస్ తిన్నాబ్రో మీరెం తిన్నారు
పప్పు అన్నం తిన్నాం నా
ఆ
అవునా తే ఎక్కడ బయటికి వెల్లేదా అన్నా
ఆ లేదు బ్రో
అవునన్న ఆ
ఆ
నేను బయటికి వెళ్ళా ఒగ వన్ అవర్ అయినా వచ్చినా ఇంటికి వచ్చింటి
ఓకే బ్రో
మ్మ్
రీసెంట్గా ఎక్కడికైనా వెళ్ళారా బ్రో టూర్కి అలా
రీసేంటికి అరుణాచలం వెళ్ళనన్నా
అంటే టెంపుల్ కి వెళ్ళారా
టెంపుల్ కి గుడికి వెళ్ళా టెంపుల్కి ఫ్రెండ్స్ తో గుడికి వెళ్ళాం
ఓకే బ్రో
ఆ ట్రైన్లోను ఇంగ బుక్ చేసుకుని టికెట్
ఆ
ఆ ట్రైన్లో జర్నీ మన పాకాలు దిగి పాకాల నుంచి మళ్ళీ వేరే ట్రైన్ కట్పాడు
ఆహా
ఆ అక్కటి నుంచి అరుణ అరుణ తిరువనమలై అరుణాచలంకి వెళ్ళాము ఆ అక్కడ రూమ్ తీసుకొని స్నానం ప్రెషప్ చేసుకొని దర్శనానికి వెళ్ళాము ఫ్రెండ్స్ అంతా
దర్శనం బా జరిగిందా బ్రో
ఆ దర్శనం బాగ జరిగిందనా
ఆ
ఆ ఓ టూ అవర్స్ బట్టింది
ఆ
మ్మ్ ఇంగా లోపల అన్ని కొన్ని కొన్ని చూసుకున్నాము గుళ్ళో ఉంటాయి గదా
ఆ అవును బ్రో
ఆ నందిను గణపతి దర్శనం చేసుకున్నాము నంది దర్శనం చేసుకున్నాము
ఆ
ఇంగట్లే లోపల శివుణ్ణి దర్శనం చేసుకున్నాము
ఓకె బ్రో
ఇంగ బయటకి వచ్చి ఇంగా ప్రసాదాలు తీసుకొని రూమ్ కి వచ్చినాము ఒగ వన్ అవర్ పనుకున్నాం బ్రో
అవునులే బ్రో అంతా టారు కదా రెస్ట్ అవసరం కొద్దిగా
ఉమ్మ్ వన్ అవరు పనుకొని మళ్ళ ఇస్ట్ మళ్ళీ ఫ్రెష్ప్ పెయి మళ్ళీ గిరి గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు
అవును బ్రో
ఆ ఇంగ చుట్టూ మనకి విగ్రహాలు ఉన్నా అదే శివుళ్ళు ఉంటారు వాయులింగము యమలింగము అగ్నిలింగ అట్లా
అవును బ్రో అది పద్నాలుగు కిలోమీటర్లు ఉంది కదా
ఆ
అదెలా బ్రో టోటల్ అంతా ఒకే సర్కిలే ఉంటుందా లేదా చాలా ఉంటాయా బ్రో
ఆహ‌ చుట్టూ ఇప్పుడు మధ్యలో గుడి ఉంటుంది టెంపులు
ఆ
గుడి ఎనుకల్ల కొండ ఉంటుంది కొండ
అవును బ్రో
ఆ కొండ చుట్టూ చుట్టూ చుట్టూ తిరగల చుట్టూ వస్తుంది పద్నాలుగు కిలోమీటర్లు మన స్టార్ట్ చేసింటాం చూడు అ టునుంచి మనం మళ్ళీ అక్కడికే వస్తాం ఎండ్ అయితది మనం ఎక్కడ స్టార్ట్ చేసినం అక్కడికి ఎండ్
టోటల్ వన్ రౌండే ఫోర్టీన్ కిలోమీటర్
ఆ వన్ రౌండే ఫోర్టీన్ కిలోమీటర్స్ చుట్టూ గుళ్ళు ఉంటాయి
ఆ
ఆ గుళ్ళు కాడ దర్శనం చేసుకుంటూ పోవల్ల
మేము వెళ్ళాలనుకున్నాం బట్ కుదర్లేదు బ్రో
ఆ ఇప్పుడు పౌర్ణమి వస్తాది కదా ఇప్పుడు పౌర్ణమికి
అవును బ్రో
బట్ పౌర్ణానికి వెళ్తే మంచిది మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అట్లా పోవాల మనం
మేము అరుణాచలం వెళ్దామని అనుకుంటిమి బట్ ఇంగ ఫ్యామిలీ అం త విజయవాడకు పోదామని అక్కడ వెళ్ళాం
అవున్లే విజయవాడ అమ్మ వారు కనకదుర్గమ్మ
లో
అవును అక్కడెక్కడ జరిగింది బ్రో అక్కడ గుడి
జరిగింది బ్రో మనం అంటే దర్శనం కూడా తొందరగా అయిపోయింది
అవున్లే
అంటే మనం కొండ ఎక్కడానికి ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది మాకు
ఆ
అక్కడ దర్శనం ఏం పెద్ద లైన్ అలా ఏం లేదు బ్రో మేమ్ వెళ్ళినప్పుడు
ఉమ్మ్
జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ లోనే మాకు దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాం
అవున్లే
ఇంక అక్కడ క్లైమేట్ అయితే బాగుంది బ్రో చాలా
క్లైమేట్ బాగుందా బ్రో అక్కడ
ఆ
ఇక్కడ కానీ బ్రో బాగుంటది క్ల క్లైమేటు
ఆ ఇంకా వ ఆ
ఉమ్మ్ బాగుంటుంది క్లైమేట్ బాగా చుట్టూ చుట్టూ చెట్లు ఉంటాయి
ఆ
అబ్బా కూల్ గా ఉంటుంది మేము సిక్స్ నుంచి చేసాం బ్రో నైటు నైటు
ఏ సిజన్లో బోతే బెటర్ మనకు కు సమ్మర్ లోనా లేదా వింటరా
ఆ ఎప్పుడైనా వెళ్ళొచ్చు అట్లెం లేదు మామూలు మామూలు పౌర్ణానికి పోతే జ జనాలు ఎక్కువ ఉంటారు
ఆ మామూలుగా పోయిన పౌర్ణాణికన్న కొద్ది తక్కువ ఉంటారు మామూలు పోయిన
అస్ట్ సమ్మర్ అయిపోయింది కదా ఎక్కడికి అయిన వెళ్ళారా స్విమ్మింగ్ పూల్స్ కి గాని వాటర్ ఫాల్స్ అలా
స్విమ్మింగ్ పూల్ వెళ్ళాం బ్రో మాకు ఇక్కడే ఉంది స్విమ్మింగ్ పూలు
అవున
మా ఏరియాలోనే ఒక టూ అవర్స్ ఉంది టూ అవర్స్ పడతాది
అవున్
ఆ స్విమ్మింగ్ పూలు ఫ్యామిలీతో వెళ్ళాము అక్కడికి
అవున్
మ్మ్ ఆడ వన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ పని చేేసి బాగా
చుట్టూ ఆడ పొలాలు ఉన్నాయి బ్రో పొలాలు ఉన్నాయి
ఆ
మ్మ్ పొలాల్లోకి పొయ్యి చూసుకొని మ్మ్ స్విమ్మింగ్ చేసి ఇంగ మళ్ళీ ఏదో ఇంటికి వచ్చినాం ఇంకా
అంటే స్విమ్మింగ్ పూల్స్ లో కన్నా ఇట్లా పల్లెటూర్లలో బావిలు ఉంటాయి కదా బ్రో
మ్మ్ బావులు ఉంటాయి బ్రో
ఆ అక్కడికి వెళ్ళినా కూడా బా ఎంజాయ్ చేయొచ్చు బ్రో ఫ్రెండ్స్ తో అలా
మ్మ్ బావి ఉంది ఇంతకుముందు ఒక బావి ఉండే
అవున
ఆ బావిలో కొద్దిగా ఇన్సిడెంట్ జరిగింది వేరే అబ్బాయి
అవునండి
ఆ అతనికి ఈత రాదు బ్రో
ఆ
ఫ్రెండ్స్ తో పోయినాడా
ఎంటివన్న సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకోవాల బ్రో చాలా జాగ్రత్తగా ఉండల్ల
ఆ ఆ అతర అప్పుట్ నుంచి బాయ్ క్లోజ్ చేసినారు బ్రో అది
అవున
మ్మ్ మీరు బ్రో మీరు ఎక్కడ వెళ్ళలేదా
రీసెంట్గా మనకొండ అని అక్కడ టెంపుల్ కి అక్కడ రుషికొండ బీచ్ అక్కడకి వెళ్ళాం బ్రో
అవునలే బ్రో
ఏ టెంపుల్ ఏం బాగానే దర్శనం అయింది చూసుకున్నాం అంతా
ఆ
బట్ అప్పుడే ఈవినింగ్ అయింది ఇంగా బీచ్ లో ఒక వన్ అవర్ అలా ఉండి వచ్చేసాము లేట్ అవుతుంది గదా
అవునండి బ్రో పండుగలు ఎలా జరుపుకుంటారు బ్రో మీకల్లా ఉగాది దసరా
మా ఊర్లో బా జరుపుకుంటారు దసరా గాదు వినాయక చవితి మొహరం బా జరుపుతాం బ్రొ ఇక్కడ
అవునవును లే ఆ
సంక్రాంతి బ్రో సంక్రాంతి
సంక్రాంతి జరుపుతారు అంటే పండుగలన్నీ జరుపుతారు బాగా అంటే వినాయక చవితి మొహరం జరుపుత తందూర్
అవునవునులే అంతా ఫ్రెండ్స్ అంతా కలిసి అంతా కలెక్షన్ చేసి అమౌంట్ వినాయక పండుగ
అవును బ్రో
మ్మ్ ఎన్ని ఎన్ని రోజులు పెడతారు బ్రో మీరక్కడ
మ్మ్ ఫైవ్ డేస్ గాని సెవెన్ డేస్ గానీ పెడతాం బ్రో
ఫైవ్ డేస్ గానీ సెవెన్ డేస్ గానీయా
ఆ
ఆ అవునవును లే బ్రో మాకళ్ళంతేలే ఫైవ్ డేసే పెట్టేది
అవును
ఆ ఫైవ్ డేసు బాగా జరుపుకుంటారు
అవును బ్రో
ఆ
ఇంకంటే పండగ ఒగ టూ త్రీ డేస్ బ్యాకే మనం అంతా పందిర్ రెడీ చేయడం
ఆ
అలా నిమర్జనం రోజయితే ఇంగా ఫుల్ ఎంజాయ్ బ్రో
అవును అవునవును డ్రమ్స్ డీజేలుంటాయి
అవును బ్రో
ఇంగ దేవుని మెరుగుతో తీసుకొని పోతాం నిమర్జనం
ఆ
అక్కడ మీకు ఏ డ్యామ్ ఉందా బ్రో అక్కడ ఏమనా
ఆ చెరువుంది బ్రో మాకు
చెరువుందా
ఆ
అవున్లే అన్నీ అక్కడ మీకళ్ళనే అక్కడే వస్తాయి బ్రో చెరువులేకేనా
ఆ మాకల్లా ఓ ఫైవ్ సిక్స్ విలేజెస్ అన్ని చెరువు దగ్గరకి వస్తాయి బ్రో
అట్లయితే పెద్దగా ఉంటుంది మీది చెరువు
ఆ ఆంధ్రప్రదేశ్ లోనే సెకండ్ బ్రో ప్లేసు
అవునవునా
చాలా పెద్దది
అవునవును లే బ్రో
అహ్
మా కల్లా రెండు డ్యాములు ఉన్నాయి ఒకటి ఇది రెండూ డ్యాములు ఉన్నాయి బ్రో మాకల్లా
ఓకే బ్రో
ఉమ్మ్ అ డ్యాములో ఇంగ మే మేము విజిట్ పోతాం ఆడ అక్కడ పోయినప్పుడు చేపలు పట్టేది
ఆ
ఆ చేపలు పడుతంటారు తొట్లు ఉంటాయి కదా అవి
అవును బ్రో అంటే బోటింగ్ చేక్ అలా
ఆఆ అట్లాంగా లోపల పోయేది తిరుక్కొని వచ్చేది అంతా లోపల వాటర్లో
అవున్లే బ్రో
ఉమ్మ్ చూసుకొని వచ్చేది కాదు బ్రో సంక్రాంతి మీరు అక్కడ పందేలు పెట్టరా మి కళ్ళ
ఆ ఎద్దులు పందెలు జరుగుతుంటాయి బ్రో
ఆ ఎద్దుల పందాలు ముగ్గుపోటీలు
ఆ ముగ్గు పోటీలు మల్ల
ఆ
ఇంకా సంక్రాంతి అంటే మా సైడ్ బాగా చిన్నపిల్లలు అంతా గాలిపటాలు ఎగిరేయడం గానీ
ఆ
ఆ ఎద్దుల పంద్యాలు ముగ్గులు పోటీలు అన్నీ బాగా జరుపుతారు బ్రో
ఉమ్మ్
మీ సైడు మొహరం జరుపుతారా బ్రో
ఆ మా సైడు జరుపుతారు బ్రో మా సైడు ఆ
ఎన్ని డేస్ జరుపుతారు
అంతే ఒక ఫైవ్ డేస్ అనుకుంటా ఆ ఫైవ్ డేస్ ఇంగ ఫైవ్ డేస్‌కి అయిపోతాది
అంటే గుండం తోవి అలవ్ తొక్కేది అలా ఏమన్నా ఉంటదా బ్రో
ఆ ఆ ఉంటది బ్రో లాస్ట్ రోజు వచ్చి గుండం బాగా ఎక్కువ కట్టేసి కలుస్తారు
అవును బ్రో
కట్లేసి ఎక్కువేసి కాల్చి ఆ రోజంతా బాగా డ్ర డ్రమ్సులు ఉంటాయి
ఆ
అంతా పిల్లోళ్ళు పెద్దోళ్ళు లేడీస్ వృ ముసలోళ్ళు అందరుూ బాగా డ్యాన్సులు ఎ స్తారు బ్రో
అవునా చాలా బాగా ఎంజాయ్ చే
ఆ బాగా ఎంజాయ్ చేస్తారు పానకాలు ఉంటాయి ఆరోజు పానకాలు
ఆ
ఆ ఆరోజు పానకాలు ఆరోజు తీసుకొని వస్తారు బ్రో అక్కడ ప అక్కడ వీధులో నుంచి
ఆ ఇంకా చక్కెరి
ఉమ్మ్ చెక్కిరి సది చెక్కిరి సదివింపులు ఉంటాయి
ఆ
ఉమ్మ్ సదివింపులు ఉంటాయి బ్రో ఇంగ పీర్లు ఆరోజు ప్రతి సందు సందు వీధి వీధికి పోతాయి పిలుచుకని పోతారు ఉమ్ సరో బ్రో ఉంటా బ్రో
ఆ ఓకే బ్రో
ధన్యవాదాలు బ్రో
మీకు కూడా చాలా ధన్యవాదాలు బ్రో
హ్మ్మ్ సరే బ్రో